హలో హలో సోని ఏం చేస్తున్నావ్
హాయ్ శిరిష ఏం లేదురా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ టైం పాస్ చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు
నేను అదే చదవాలనుకుంటున్నా కానీ ఫోకస్ రావడం లేదు ఈ ఆన్లైన్ కస్ క్లాసెస్ వల్ల కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయిందనిపిస్తుంది
అవును రా అదే నా నేను కూడా ఫీల్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్ టైమ్ లో మనం చాలా క్యాజువల్ అయిపోతాం
నిజమే కమె కెమెరా ఆఫ్ పెట్టి మైక్ మ్యూట్ చేసి క్లాస్ అటెండ్ చేస్తున్నట్టు నటించే వాళ్ళం
ఎగ్జాక్ట్లీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనం సైడ్ లో చాటింగ్ లేదా స్క్రోలింగ్ చేసే వాళ్ళం
కొన్నిసార్లు క్లాస్ ఓపెన్ పెట్టి ఇంకో యాప్లో టైం పాస్ చేసేవాళ్ళం
అవును అటెండెన్స్ కోసం మాత్రమే జాయిన్ అవ్వడం అలవాటు అయిపోయింది
కానీ హానెస్ట్లీ చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ కొంచెం కంఫర్టబుల్గా అనిపించేవి
అవును ఇంట్లోనే ఉండి అటెండ్ అవ్వచ్చు కాబట్టి ఈజీగా అనిపించింది
హ్మ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు
అదే బెస్ట్ పార్ట్ మనకి బెడ్ మీద కూర్చొని క్లాసెస్ అటెండ్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి
అవును కొన్నిసార్లు బ్లాంకెట్ లో ఉండి క్లాస్ వినేదాన్ని
నేనైతే కొన్నిసార్లు నిద్రపోయేదాన్ని క్లాసెస్ మధ్యలో
హ్మ్ కొన్నిసార్లు నిద్రపోయి ఆ ఫోన్ నా ముఖం మీదనే పడు తుంది కానీ డిసెడ్వం టేజెస్ ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు అనిపిస్తుంది
అవును ప్రాపర్ లర్నింగ్ జరగ జరగలేదు అనిపిస్తుంది
హూ కాన్సెప్ట్స్ క్లియర్ కాకుండా నెక్స్ట్ టాపిస్ టాపిక్స్కి వెళ్ళిపోయాం
డౌట్స్ అడగాలంటే కూడా ఎజిటేషన్ ఉండేది
ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే వెంటనే డౌట్ క్లియర్ చేసేయచ్చు చేసుకోవచ్చు
అవును టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది
బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది
అలాగే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది కదా
ఆ గ్రూప్ స్టడీ చాలా హెల్ప్ అవుతుంది
ఆన్లైన్ లో ఆ ఇంటరాక్షన్ మిస్ అయిపోతుంది
నిజంగా కాలేజ్ అట్మాస్ఫియర్ చాలా మిస్ అయ్యాం
అవును రా ఫ్రెండ్స్ క్యాంటీన్ ఫన్ మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యాయి
ఆఫ్లైన్ క్లాసెస్లో డిసిప్లిన్ ఉంటుంది
కరెక్టే టైంకి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి రూల్స్ ఫాలో అవ్వాలి
ఆన్లైన్లో మాత్రం మన కంట్రోల్ మీదే ఉంటుంది మనం చదువు క్లాస్ శ్రద్ధగా వింటే శ్రద్ధగా వింటాం లేదా ఏదనా డిస్టర్బెన్స్గా ఉంటే క్లాస్ వినలేము స్ట్ చేస్తూ ఉంటాం లేదా నెట్ ఇష్యూస్ వస్త వస్తే ఆఫ్ చేసి పక్కన కూర్చుంటాం అది అంతా మన పనే డిపెండ్ అవుతుంది అదే కరెక్ట్ గా ఆఫ్లైన్ క్లాసెస్కిి వెళ్ళి అ అ ఇక్కడ కూర్చొని క్లాస్ అయిపో వరకు శ్రద్ధగా విని ఎక్కడ డిస్ట్రాక్ట్ ఆప్కన్స్ ఉండవు
హ్మ్ అదే ప్రాబ్లం కంట్రోల్ లేకపోతే టైం వెస్ట్ అయిపోతుంది కదా
ఎగ్జామ్స్ టైంలో ఆన్లైన్ కొంచెం ఈజీగా అనిపించిందిగా
హ్మ్ అవును సోనీ చీటింగ్ చేయడం కూడా ఈజీ అయింది
మ్మ్ కానీ లాంగ్ టర్మ్లో అదే హెల్ప్ కాలేదు
మ్మ్ అవును నాలెడ్జ్ స్ట్రాంగ్ గా డెవలప్ కాలేదు
హ్మ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వడానికి ప్రజ ప్రెషర్ ఉంటుంది
మ్మ్ అదే మనల్ని సీరియస్ గా చదవడానికి మోటివేట్ చేస్తుంది
మరి నీకు ఓవరాల్ గా ఏవి బెటర్ అనిపిస్తున్నాయి
మ్మ్ నాకు ఆఫ్లైన్ క్లాసేసే బెటర్ అనిపిస్తున్నాయి
అదే ఎందుకు
మ్మ్
ఎందుకు
మ్మ్ ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసెస్ లో మనం డైరెక్ట్గా క్లాసెస్ వింటాము కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది ఏమైనా డౌట్ వచ్చినా కానీ వెంటనే సార్ దగ్గరకి వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు సో అలా మనకున్న డౌట్స్ కూడా క్లియర్ అయితాయి కాబట్టి ఆఫ్లైనే బెటర్
మ్మ్ సేమ్ ఫియర్ లెర్నింగ్ ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ మెమోరీస్ అన్నీ ఆఫ్లైన్లోనే బెటర్
మ్మ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కూడా కంప్లీట్లీ బ్యాడ్ కాదు
అవును టైం సేవ్ అవుతుంది
ట్రావెల్ అవసరం ఉండదు
రికార్డింగ్స్ చూసి మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్ట ఇష్టం ఉన్న నాలుగు రికార్డింగ్స్ ఉన్నాయంటే ఆ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఒక ఒకటి అర్థం కాలేదంటే మళ్ళీ వెనకకు వచ్చి మళ్ళీ వినా వినే అవకాశం ఉంది కదా ఎన్ని సార్లు అయిన వినచ్చు క్లాస్ లో కొంచెం డిస్ట్రాక్షన్ అయ్యంది మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ సార్ మూమెంట్ ఆ మ్యాథ్స్ సార్ చెప్పతే తొందర క్యచ్ చేసుకోలేము
అవును వర్కింగ్ పీపుల్ క అయితే ఆన్లైన్ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి
హ్మ్ అవును ఫ్లెక్సిబిలిటీ ఉంటది
హ్మ్ హైబ్రిడ్ సిస్టమ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు
అవును బోత్ కంబైన్ చేస్తే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది
హ్మ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ లో థియరీ సబ్జెక్ట్స్ ఆన్లైన్ లో
ఇప్పుడైనా మనం ఆఫ్లైన్లో సీరియస్గా అటెండ్ అవ్వాలి
హ్మ్ అవును ఆన్లైన్ వల్ల మిస్ అయిన బేసిక్స్ కవర్ చేసుకోవాలి.
డైలీ రొటీన్ సెట్ చేసుకుంటే బెటర్
హ్మ్ అవును కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి రా
డిస్ట్రాక్షన్స్ కూడా తగ్గించాలి
ఎస్పీషయల్లీ ఫోన్ యూజ్ చేయొద్దు చాలా యూస్ చేస్తున్నాం కదా
కదా నువ్వు చెప్పింది నిజమే ఫోన్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఫోన్ పక్కన ఉంటే చాలు అక్కడ ఏం మెసేజ్ వచ్చింది ఏమయితుంది నేను ఓపెన్ చేయాలా ఓపెన్ చేయాలా పక్కన ఉంటే అదే అదే ఫోన్ లో విం పై నుంచి నోటిఫికేషన్స్ వస్తే డిస్ట్రాక్షన్స్ కాల్స్ వస్తే డిస్ట్రాక్షన్స్
ఫోన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కానీ ట్రై చేయాలి ఇగ తప్పదు కదా
హ్మ్ ఫ్రెండ్స్ తో కలిసి చదివితే మోటివేషన్ పెరుగుతుంది.
అవును గ్రూప్ స్టడీ ట్రై చేద్దాం
హ్మ్ ఈ టాపిక్ గురించి మాట్లాడితే క్లారిటీ వచ్చింది.
హ్మ్ సేమ్ నాకు కూడా ఇప్పుడు ఆఫ్లైన్ ఇంపార్టెంట్ బాగా అర్థం అవుతుంది.
హ్మ్ సరే నేను కొంచెం స్టడీ స్టార్ట్ చేస్తా.
హ్మ్
అంటే ఇప్పటి నుంచి చదువుకోవాలి మనం కొన్ని టాపిక్సు
హ్మ్
అది మెల్లగా ట్రై చేద్దాం కానీ ఇంకేం వచ్చు నీకు ఏంటో చెప్పు రేపు ఆ శ్రీనివా అదే ఆ ఏదో పండగ ఉంది కదా మరి శ్రీరామనవు ఏంటి ప్లానింగ్ ఏం గుడికీ ఏ గుడికెళతావ్
నీవే లేవాలి లే మార్నింగ్ లేసి మంచిగా హెడ్ బాత్ చేసి టెంపుల్ కి వెళ్ళాలి ఇక్కడ బంజారా హిల్స్ లో జగన్నాథ్ టెంపుల్ ఉంది గదా
ఏం ప్లాన్ చేసుకున్నారు ఆ ఆ బంజారాహిల్స్
పుల్ ఉంది కదా చాలా ఫేమస్ కదా ఆ టెంపుల్ నీకు తెలుసా ఆ టెంపుల్ హలో హలో
హలో అవును నేను రీ అవును నేను రీల్స్ లో చూసాను
హ్మ్ టెంపుల్ చాలా బావుంది ఎప్పుడైనా విజిట్ చేసావా నువ్వు
లేదు వెళ్ళాలని ఉంది నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది చాలా బావుంటుంది వెళ్ళు అని
ఆ వెళ్ళాలి అనుకుంటున్నా ఈ మధ్య అంటే శ్రీరామనమి మనకు ఫెస్టివల్ కూడా
హ్
ఉంది కదా విజిట్ చేయాలి. చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ నీకు ఏమేం తెలుసు అంటే కొన్ని ఫేమస్ ప్లేసెస్
నాకు తెలిసినవి టెంపుల్స్ లోన్ నా ఆ
పుల్స్ అయినా ఏదైనా ఏదో ఒకటి.
టెంపుల్స్ లో ఆ ఏదో ఒకటి అంటే వనర్లలో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండకు ఆ తక్కువ ఎమౌంట్ ఒంటికి టికెట్స్ ఉన్నాయంట వెళ్దాం వస్తావా మరి.
ఆ వస్తానురా వెళ్దాము. మంచిగా చాలా ఎంజాయ్ చేయచ్చు. చాలా డేస్ అవుతుంది కదా కలిసి కలిసినట్టు కూడా ఉంటుంది, అలాగే
అదే నేను కూ
ఎ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. ఇందాక క్లాసెస్ గురించి మా మాట్లాడినం కదా అలానే కొన్ని టాపిక్స్ ఇంకా డిస్కస్ చేసుకుందాము అది మనం యూస్ అవుతది కదా తర్వాత ఫ్యూచర్కి అంటే ఎఎవరు మనది మనం అనుకునే దానికంటే ఎవరితోనన్నా డిస్కస్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఒక క్లారిటీ వస్తుంది.
అవును నేను అదే అనుకుంటున్నా.
హ్ అంటే మనకు కొంచెం మోటివేషన్ అవసరం అయితది కదా, మనది మనం అంటే చాలా లైట్ తీసుకుంటాం. అదే మనకు ఒకలు కొంచెం సీరియస్ గా చెప్పినా అరే నిజమే కదా అన్నట్టు ఆలోచిస్తాం. హ్ ఇంకా ఏంట్రా మరి సంగతులు.
ఇంకా ఏమున్నయిరా.
హ్
ఇంట్లో అందరు బావున్నారా?
హు అందరు గుడ్ రా. మీరు?
అంద ఆ అందరు బావున్నాం. అందరిని అడిగానని చెప్పు.
ఉ సరేరా. నువ్వు కూడా చెప్పు సరేనా.
నేను నీకు రేపు చెయనా కాల్.
ఓకేరా.
సరే రా మరి బాయ్.
హ్మ్ ఓకే రా బాయ్.
బాయ్ బాయ్.
బాయ్.